ఇదేనా లాస్ట్ ది
ఇంకా త్రీ కాల్స్ ఉన్నాయి త్రీ కాల్స్ ఆ ప్రసన్నది అదంటే దివ్యదంట మా
మొన్న లెక్కేసి చెప్పావు కదా
అందులోకెళ్లే చూసిచ్చాను ఇప్పుడు అట్ కొంచం కొ చం పైకి స్క్రోల్ చేస్త చాలె ఎక్కడికో వెళ్ళిపోద్ది కొంచం ఇలా ఇలా పైకి లాగితే చాలు అది నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోయినా వెళిపోద్ది
నాకైతే అప్పుడే మనం త్రీ కాల్స్ మాట్డేసుకున్నామా అనిపిస్తుంది
న్యూస్ గురించి మాట్లాడితే అలా వెళ్లిపోయినయి అన్నమాట ఊ దా
ఆ
ఏంటది ఎండలే ఇంత నిన్న సాయంత్రం మళ్ళీ చల్లగాయిపోయింద వాన వచ్చేద్దామా అన్నట్టు పిడుగులు పడతాయని వా ఏండే నాకు మెసేజ్ కూడా వచ్చింది గవర్నమెంట్ ఓడికి నేనంటే ఎంత బాధ్యతో పడిగులు పడితే జాగ్రత్తగా ఉండడి ఆ అవును ఇంట్లో నుంచి బయటకి రావద్దు ఇంట్లోనే ఉండని చెప్పా
హు సాయంత్రం మాటలు చల్లగా అయిపోతుంది కానీ మళ్ళీ ఎండ వచ్చినట్టు వచ్చేతుంది
ఎలా ఉందో నిన్న కూడా మధ్యన్ ఇలానే ఉంది ఎండ
మళ్ళీ సాయంత్రం ఫైవ్ అలా అయ్యేసరికి చల్లగా అయిపోతుంది
హ్మ్ చల్లగాలి కాదే నిన్న మ మధ్యానం ఫ్యాంట్ కుట్టాను కదా ఆ ఫ్యాన్ంటో అతుకులొతుకులుొతికింది ఏం ఫ్యాన్టగు మీద కనబడిపోతుందా ఏం చెయ్యాలంటవు
నాకైతే నువ్వు డ్రెస్ స్ వేసుకోతావో వేసుకురావన్ కో కొడుతుంది
అయ్య ఎలా ఉన్న ఏసుకొచ్చేతం చూడు ఏసుకొచ్చిందర్వాతక అది అది అంటారు ఎంత కామెడీగా ఉందేంది అంటారు ఇదంటాది ఈ షోరూమ్ పాప బాబు చాలా బావుంది బాగుంది నాకు కూడా కుట్టి నీను కూడా చేస్తాను నీకు చీరిస్తాను నీ నేను కూడా కుట్టు కుట్టంటాది అది సోది మొఖం ది
ఎవరే అదా
రూంది ఉమ్ తనుకు పా
నాకూ మొన్న కాల్ మాట్లాడినప్పుడు చెప్పింది వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ అంటే ఏంటి ఒక డ్రెస్ అంటే నీది తీ తీసుకెళ్ళి ఇచ్చేమంది అంట ఏంటి ఆ అమ్మాయి కుడతాది కదా డ్రస్ లు తనకి తీసుకెళ్లి ఇచ్చేయి అంది
ఊ
అంటే అదేమో వద్దు ఆ దానికి రాదు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది చెడ దెబ్బుతది దానికొద్దు అనేసి ప కింటక్కకు ఎవరికో ఇచ్చిందంట అ టాప్ కూడా సైజ్ చేయమని ఆవిడికే ఇవచ్చు కదా నాకెందుకు ఇటం ఇంగ నేను కుట్ను నలుగని నాకు కోపం వచ్చింది అని చిరాకొచ్చేత్ నే అయినా దానికి కావడి చ్చిన అంత ఓపిగ్గా ఇన్ని సార్లు కుట్టాను గానీ ఇంట్లో ఎయ్యీ ముట్టుకొను తెలుసా అంత చిరాకు వచ్చేద్ది నాకు మా అమ్మ అందుకే తెగ తిట్టేద్ది నన్ను ఏదన్నా దీనికి హుక్సేయమంటే ఎయ్యవు దానికి దానికి కుట్టేయమంటే ఎయ్యవు అని మొదలెడతది ఇంక అందరవియ్యీ కుడతావు నేనేం చెప్తే కుట్టవ్
ఉ ఆ డ్రెస్లు ఇంకా టైట్ చూసుకోవాలి అయి లూస్ గా కనపడుతున్నాయి కానీ ఏంటి నా బాడీ సన్నగా అయిపోయానా అనిపిత్తర్లేదు నాకు కానీ డ్రెస్లు మాత్రం లూజ్ అవ్
సిగ్నల్ ఇత్తనట్టున్నాయి మా అమ్మ మా అమ్మేమో పొద్దున్నే లేస్ పయ్యి టీ వీ లో ఎవడాడు వత్తాడు కదా మంతెన సత్యనారాయణ ఓ తెగినే అమ్మ అయి ఇంటే కాదు చేత్తే వత్తాయి అన్నా
ఏంటి ఇలా తినాలి అలా చెయ్యాలి అని చెప్తాడు కదా
ఆ అవును ఆయినియి తెగినేత్తంది కూర్చొని ఎన్నింటదో ఏయ్యీ చెయ్యదు ఫుడ్డు కూడా బోల్డెన్ని వంట్లియి తెగ చూసేద్ది ఒకటీ వొండదే ఈ రోజన్నా వండదదేమో అని చుత్తన్నా అన్ని వెంటది అన్ని చేత్తది ఒకటే వండదు ఒకటే చేయదు
ఉమ్ మా మా అన్నయ్య తెగ వింటాడు ఏంటి హెల్త్ గురించి అతనే ఏమో ఇలా చెయ్య అలా చెయ్య అని చెప్త ఉంటాడు
అవును స్టార్టింగ్ లో తెగ ఫోలో అయిపో యాను నేను కూడను
నేను కూడా చూసేదాన్ని కాపోతే తో ఎంత లెంత్ చెప్తాడో ఒక చిన్న విషయాన్ని పట్టుకొని ఇంత సాగదీస్తా ఇస్తాడు అతను
అ అవునే అయి ఇయి అని రియల్గా సైంటిస్ట్లు ఇది చేస్త సారు వచ్చేశారు ఆ యూనివర్సిటీ ఏయో చెప్తాడు ఇంకా ఏ ప్రూఫ్ అయింది సైంటిఫికల్గా ప్రూ ఫ్ అయింది అని చెప్తాడు సర్వేలో ఏం తేలింది అం టే అని చెప్తాడు మొదలేడతాడు ఇంకా వంట ఇలా వండుకొని తినండి చక్కగా ఒక యాప్ దానక అంటాడు
అవును మళ్ళీ ఇన్ని మొలకలు మొలకలు తినండి అని అంటాడు
కాసిన్ని అయి తినేసి కొన్ని పాలు తాగేయండి గ్లాసుడు పాలు తాగేయండి ఎంత బలమో చెప్తేనే బలముద్ చెద్దే మోనే ఆయనిగా
చూసిన దాంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే పొద్దుని ఏం తినకపోయినా పర్లేదు పదయిపోయినా పర్లే ఎదు చాలా మందైతే పొద్దున్న కన్ఫామ్ గా బ్రేక్ఫాస్ట్ చెయాలంటారు కదా అతనయితే ఏంటి మిరు పొద్దున్న ఏమి తినకపోయినా పర్లేదు ఫాస్టింగ్ చేసేయచ్చు మీరు మధ్యాహ్నం ఇంచ క్క భోన్ చెయొచ్చు అనన్
తుమ్మా అదేంటి పొద్దున్న టిఫిన్ తినక పొయితే పొద్దున్న ఖాళీగా ఉంచుకుంటానంట కొడుపు ఏదో అన్నారే ఏదో వచ్చేద్దన్నారు టీ వీ టీ వీయా టీ బియా ఏదో అంటనారు వ్యాది టి బి వ్యాదని ఏదో అంటార అది ఒచ్చేదని పెట్టింది తినాలి నీలు ది టెలికాలర్ పొద్దున టిఫిన్ చెయ్యి టిఫిన్ స్కిప్ చెత్తే అవును
ఊహు హ్మ్
దొంగ మొహందన్న
బ్రేక్ఫాస్ట్ ని కాదు ఇంకొకటి ఏంటన్ బ్రేక్ ఫాస్ట్ ని ఫ బ్రేక్ ఫాస్ట్ ఎందుకన్నారు అనుకున్నావు ఫాస్ట్ అయి ఫాస్టింగ్ అని కాబట్టి మనం ఉపవాసం చేయొచ్చని
అబ్బా ఆయన చెప్పాడమ్మా
అతన్చెప్పు
అతను చెప్పింది ముందు చెప్పింది ఇదేమో తర్వాత నేను చూసాను ఎందులోనో చూసాను ఇది రీలికి స్క్రోల్ చేత్తంటే ఒకటి చూసానంటె అన్నీ అయి వత్తయి గదా అప్పుడు టె అయి బాబోయ్ ఇంత పెద్ద లాజిక్
ఉ
ఉహు
యాసిడిటి పెరిగిపొద్ది తినకపోతే ఆ పద్నాడు ఇచ్చేత
ఆ ఒక్కొకలేమో పొద్దున్నే ఫుల్గా తినాలి ఏంటి సిక్స్ వరకు నువ్వు ఏమన్నా తినొచ్చు సిక్స్ తర్వాత మనకి సన్ ఉండదు కదా అందుకని చెప్పి అరగదంట తిన్నది అరగదు కాబట్టి లైట్గా లైట్గా తినాలే అంటరంట
మనం పడుకుంటాం కాబట్టి సాయంత్రం ఇంకా అందికే కొంచం తిం తినాలంట ఏదన్నా కొంచెం మీట్ లాంటిది ఎక్కువ తిం టే అది మనకి డైజెషన్ అవ్వడానికి టైం పడుతది కాబట్టి కడుపు ఫుల్లుగా ఉంటది ఏంటి పొద్దున్నే చూసానే మనం ఫుడ్ తిన్నప్పుడు అంట చెమటలు పడితే అన్నం తినడం మానేయాలంట అది తినడం స్టాప్ చేసేయాలంట బాడీ వోవర్ హీట్ అయిపో తుంది ఇది వద్దని బ్రెయిన్ మనకి చెప్తున్నట్టంట అది సిగ్నల్ ఇత్తదంట ఎన్నిసార్లు బిర్యానీలు అన్ని పెళ్ళిళ్ళకి అట్లు బిరిగికి వెళ్ళినప్పుడు తింటున్నప్పుడు ఎన్నిసార్లు ఎన్ని చేమటలు పట్టేస్నియా వేడి వేడిగా ఎడతా ఉంటే ఓ పక్కన చేమట్లట్టేస్తా ఉంటాయి కదా
మా అవును నేనే రోజు ఏం చేసేదాన్ని అనుకున్నావ్ పొద్దున్న అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చేసేదాన్ని కదా వచ్చాక ఏం తిననింక వాటర్ మాత్రమే తాగుతా అలాంటిది నిన్న ఏం చేసాను మా అమ్మ దోశలేసి పక్కన పెట్టింది అవి చూడాలంటే తినాలనిపించేది చూస్తంటే అందుకని ఎ పదిన్నరకి అక్కడ తాగేసి వచ్చేస్తను కాబట్టి ఇక్కడికి వచ్చి పదిన్నరకి ఇంకా తినేసాను ఒక దోశ తిన్నాను ఇంకోటి కూడా తినేయాలి అనిపిచ్చేసింది తినేసాను
హ
తినకూడదు అనుకున్నా లంచ్ తినకూడదు అనుకుని మళ్ళీ మళ్ళీ ఆక్లేసేతుంది
ఉమ్
అందుకని రైస్ కొంచమే పెట్టుకని ఆ పొలట ఎగ్గుంటె అది కొంచెం పొలట గా చేసుకొని ఆయిల్ లేకుండా కొంచెం అలా చేసుకున్నా
సోలడుగా చేతున్నావే చాలా కష్టమే
అది చేసుకొని మళ్ళీ క్యారెట్ ఉంటే ఆ మూడు తినేసి ఇంకా మళ్ళీ సాయం సాయంత్రం మా డాడీ గారు చికెన్ తెస్తా అన్నారు మరి టిఫిన్ కదా చపాతి పిండి తెచ్చేయి డాడి చపాతి చేసుకుందాం అన్నాను
ఆ
నేనే ఇంక చపాతి చేసి మా అమ్మ కర్రీ వండేసి సింది అది ఎసేసాను ఏ చికెన్ తినొచ్చు కా నేనే తినేస్తాను ఆ
నిన్న పొద్దున దోశలు తినేసావని
కాదు ఏం చేసాను మధ్యాహ్నం లంచ్ తినకూడదు అనుకున్నా తినేసాను మళ్ళీ సాయంత్రం ఏమో రెండు చప చాపతీలు చికెన్ తినేసాను పొద్దున్న ఆట్లు తినేసాను ఇని ఇవన్నీ తినేసి రోజూ వన్ పాయింటె తగ్గుతున్నానే అలాంటిది వాళ్ళ కామెడీ చూడు త్రీ పాయింట్స్ తగ్గాను
అయ్యో
ఆ మేడమేమో ఆ ఇవాళ బా తగ్గావు అని అంటుంది ఇంతకిన్నారు నా రొటీన్ చెప్తే ఏమైపోతారో రో రోజు అడిగి వరు ఏం తింటున్నావు రోజు ఏం తింటున్నావుంటే సార్ అడుగుతారు అనమాట నేను చెప్తాను పొద్దున్న తీసుకున్నాను మధ్యాహ్నవి తీసుకున్నాను అని ఇవాళ అడగలేదు బతికిపోయినా
ఇంకేముంది డైలీ రొటీనే చెప్పేసిద్దానివి టెన్ మనట్యిపోయిందే
హమ్ సర్